పత
ఇంకామ మీ వాళ్ళు ఏమంటాంటన్ అమ్మయి ఉంటానా ఇంకా
ఇరమా మల్ల మాక్క ఆ అమ్మో అన్నడు మా డాడీ పోయినా కాగాని ఇందరు కూడా మేము అక్కడ కొనుక్కుంటాం అమ్మండి అని పెద్ద పంచాయతీ చేసీళ్ళు అందరు పెద్ద మనుషులు కూడా అమ్ముటిన్ది అక్కడ కొనుక్కుంటిరంట అంటన్లు కాని వాళ్ళు ఇప్పటినుంచి ఆన్ అనిపిస్తు టివే వాళ్ళు పెళ్ళేనపటినుంచి అంటలు ఫైవ్ ఇయర్స్ కాంచి వాడు మీకోసం అట్లనే ఉంచుదా అండి అదే ల్యాండ్ మళ్ళా ఎవరైనా అమ్ముకోవాలినుకుంటే ఎప్పుడో అమ్ముకుంటాడు వీళ్ళ కోసం వెట్టి ఉంచుతడ అక్కడ
అవును మరి ఏమన్నా క్యాష్ కూడా ఇచ్చిండ ఇంకా పెల్లప్పుడు
తాడు ఇచినము అంతే
ఆ ఆ
తడొక్కటి పెట్టినమూ అక్క పుస్తలు తాడు తాడు తాడు అంతే ఇంకేం పెట్లేదు
ఇంకేంది పొలమే ఇచ్చార
ఆ నింబెట్టింది ఎంబెట్టింది అని ఊకే తిడతాడు మా అక్క వాళ్ళాయన
వాళ్ళ ఏం పెట్టుకోలేదా మరి
వాళ్ళు ఏమి పెట్ల కమ్మలు పెట్టిలు అంతే
అయ్యో మరి వాళ్ళు ఏం పెట్టుకున్నారని
హా మూసుకొని ఉండాలి ఏమో ఇక ఏమి చేయాలో ఏమో ఇక
అసలు మంచి అయితే అడగనే అడగరు విచ్చినంత తీసుకుంటారు
ఆ అక్క
ఇంక మీ డాడ్ ఏమి చేస్తారా
వ్యవసాయమే అక్క
వ్యవసాయమేన మమ్మీ
అమ్మా ఇ్వ అద రెండున్నర ఎకరాలు ఉంది మాకు అంతే ఒక ఎకర మాకు ఇక్క పెరుమసిడి మా అత్త ఇచ్చేసియండి ఇంకొకటి నాకు అంతే ఇగ
అవునా లాగ్ దేయించుకోవాలి డబ్బులు ఇస్తే అవన్నీ అయిపోతాయి
ఎక్కడవన్నీ ల్య్గేష్ టైప్ మా ల్యాండ్ అందరు అంటాల నువ్వైనా కష్టపడి పెళ్ళి చేసినావు ఆ ల్యాండ్ ఎ ఏమి ఇచ్చినావు అంట తల్లి
ఆయ అంటే మీకు ఇప్పుడు లేదు కదా ఇచ్చే మీకు లేదు కుండా చేసుకుొని ఇచ్చిండు కదా
కానీ అట్లా అంటారూ కొంతమంది బయట చేయాలి ఏమి ఇచ్చినావో ఏమైన్నా కష్టపడి చేేసి ఇచ్చినావా అది లంచాలు
పెళ్ళ అయ్యే వరకు ఖర్చులు తక్కువ ఉంటాయి అవన్నీ
అసలు ఆ ఖర్చులే ఫుల్ అయితేయి అప్పుడు అంటే మాకు అక్కకి ఎకరం ఇచ్చి చేయగలిగారు కాని నాకు ఎకరం ఇచ్చి చేయలేడు బయటికి
ఇప్పుడు కాదు అవును నా పెళ్ళికి టెన్ లాయాక్స్ అయితే మా చెలే పెళ్లికి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అయినాయి
ఆ
టెన్ లాక్స్ నా పెళ్ళికి ఫైవ్ లాక్స్ బయట ఖర్చులు ఇంకా
ఇప్పుడు ఫైప్పుైతే ఫైవ్ లక్ చగా అ ఓన్లీ గోల్డ్ ఓన్లీ పుస్తల్తడి ఫుల్ అయిది
ఆ గోల్డ్ వేట్ ఘోరంగా పేరిగింది అప్పుడు సెవెన్ లాక్స్ కి నాకు పదిహేడు తులాలు వచ్చింది
ఇప్పుడు ఏం రాదు సెవెన్ కు సేవెంగు రాదు బళ్ళు పెట్టుకున్న వాళ్ళు బెస్ట్ అప్పుడు మంచిగా
ఇంకా మా చెల్ల పల్లప్పుడు కూడా తక్కువనే ఉండయి ఫిఫ్టీయో సెవెంటీయో ఉండయ అ ఆ నా పెల్లప్పుడు సెవెంటీ ఉండే ఆమె పెల్లప్పుడు ఎయిటీ అయింది
ఆ
ఇక మంచిగా బెనిఫిట్ అయిన్ది అప్పుడు తీసుకని
హ
ఘూరంగా పెరుగుతాన్ ది గోల్డ్ రేట్ అయితే
ఘోరంగా పెరుగుతాంది ఏట్ల ఎతడో ఏమో నా పెళ్లి మా డాడీ
పుస్తెలు దాడికి రెండున్నరతులు లాలు కావాలి కంపల్సరి లక్ష నర ఉంది లక్షనర అమ్మో కుస్తెల్ ఆడ్కే గోరంగా అయితే
అయితది ఫైవ్ లాక్స్ అయితది ఇగ
ఆ కమ్మలు పుసెళ్తారు రెండు కలిపి ఫైవ్ లాక్స్ అయితయ్ అది కమ్మలు చిన్నగానే ఉంటాయి ఇంకా
ఆ చిన్ననే ఉంటాయ్ అక్క తులమ్ గుడ చిన్నగానే గనిపిత్తయ్ మా కాయ్
ఆహా పే అంటే పర్సనాలిటీ పెద్దగా ఉంటే చిన్నగా అనిపిస్తాయి అవే మళ్ళీ మాటికి మాటిలు వర
మాటిలు ఎలో అన్నుంటాయ్ ఇగ
ఆ రింగు పుస్తలు తాడు కమ్మలు మాత్రం కంపల్స్
కవ్ నా
ఇంకా మీరిద్దరే కాబట్టి మీ డాడికి ఇంకా అంత లేదు ఇంకో కొడుకు ఉంటే అమ్మో
అని కొడుకు లేడని మస్తు ఫీల్ అయితడు మా డాడీ ఉంటే ఉంటే బాగుండు ఉంటే బావుండు నాతోనే ఉండు ఎప్పటి కి అని
అయ్యో అట్లా అనిపిస్తాది గాని కొడుకులు ఉన్న అలాని అడిగితే వాడైన్ది వేస్ట్ గాడు
అంటారు ఒహో
మాకి ఇద్దరు పాపలే
ఆ
మా ఆయనకు కూడా ఉంటాది కొడుకు కావాలి కొడుకు కాావాలని నాకేం అవసరం లేదు నాకు ఇద్దరు బిడ్డలే చాలనీ నేను
మంచిగున్నావ అక్క మళ్ళీ
ఇంకా అప్టిషన్ కాలేదు
అ ఓక్
అంతేనా
మాకు కూడా అనిపిస్తది రాకిీ పండుగ వస్తే అయితే ఏడుపు వస్తది ఇంగా
అయ్యో ఆమె ఇడ్లీ తినదు మా పాప కూడా అంతే
నాక్ బాగ అనిపిత్తది అక్క అసలు అందరు స్టేటస్లు పెట్టుకుంట్రు ప్రతి
అవును మీకు బాబాయ్లు ఎవరు లేరా పెద్ద నాన్న బాబాయ్
పెద్ద వేస్ట్ గాళ్ళు
అంతేనా అంతే ఎంతైనా మనోళ్లు మనకే అయితారు వేరే వాళ్ళు వేరే వాలే అయితరు
పోతే డబ్బుల కోసం వచ్చిందని కూడా అనుకుంట్రమ్ మొ అమో పొందే బెస్ట్ ఎట్టు పోబుది కాదు ఇంగ
అంటే మీ మమ్మీ సైడ్ పెద్దమ్మ వాళ్ళు లేరా నీకు
అదిగాని ఇంగ ఎటుపోనక్క నాకేేటు పోబుది కాదు ఇంగ ఆమె కూడా వాళ్ళు కొంచెం పూర్ అమ్మ పెద్దమ్మా ఇగ పోబుది కాదు ఇగ నాకు
ఆహా
డబ్బుల విషయంలో ఇబ్బంది పడతదేమో మళ్ళ మన వల్ళెందుకని
అవును ఆ మనం ఎళ్ళి కట్టిన తర్వాత అళ్ళు ఇయ్యకుం
ఆ మా డాడీకే కడతం అంతే
ఎవరు లేరు నాకు ఎవరు లేరు అనేది మా చెల్లకి కొడుకు పుట్టిండు కదా ఇంగ అప్పటి నుంచి నాకు తమ్ముడు ఉన్నాడు అంటది
కొందరు ఏం కాదు మంచిగానే చూసుకుంటారు కానీ కొంతమంది
మా చెల్లకి బాగా ఇష్టం మా పిల్లలంటే ఇంగ వాళ్ళ యా వీనికి వీడొక్కడే కదా ఇంగ వాళ్ళ యరాల వాళ్ళు కట్టిన తర్వాత అది ఇక్కడికి అస్తది ఇంగ అప్పుడు వీలు కడతరు హ్మ్ వాళ్ళకు ఒక పాప ఉంది వాళ్ళ యారల వాళ్లకి
ఆ
ఆమె కటిన తర్వాత ఇక్కడికి అస్తారు ఇంగ ఎంతైన సొంతోలంటే మనం ఫస్ట్ గట్
హ్మ్ ఫస్ట్ కట్టుకుంటాం ఆ ఫీలు ఉంటది ఇంగ ఎప్పటికైనా కూడా ఏం కాదు ఒక తమ్ముడిని కనివ్వక్క వాళ్ళకు
అమ్మో నావల్ల అస్సలు కాదు
పొలం బాగా ఉందా అక్క మీకు
అర్థం కాలే
అంటే ఆస్తి గిట్లా పొలం గిట్లుందా అంటానా ముగ్గురికి సరిపోను
ఆ ఉంది ఉంది
అది చానా కష్టం అమ్మో ఇద్దరితోనే తట్టుకోలేక పోతాన్నా ఇంకా ఒక్కరొతే ఏమైనా ఉందా
అదే ఈ జనరేషన్ లా ముగ్గురు ముగ్గురిని పెంచడం గోరంగ కష్టంగ ఉన్నది
ఊ
అదే భయం అయితది ఫస్ ముగ్గురిని హ్యాండిల్ చెయ్యగలుగుతామా అని మేం నే మేం ముగ్గురా మా మమ్మి వాళ్ళకి
ఆ ఆ అప్పుడంటే ఆ గౌర ఆ ఇప్పుడు చడం ఫుల్లు కష్టం
అదే గదా ముగ్గురి స్కూల్ ఫీజులు ముగ్గురికి అన్లీ ప్రతి ఒక్కటి ముగ్గురికి మళ్ళా వీళ్ళిద్దరు పెళ్లి చేసి తర్వాత వాళ్ళికి ఏదైనా ఆస్ధుంచాలె
ఆయనకి ఇంక ఎక్కువ ఉంచాలి విల్
జగపాత తి తిట్టి తిట్టి సావగొడతాడేమో
మా ఓడిపేరు ఊ
టర్ ఇంగా
ఊ
పాపం మా తమ్ముడు అట్లే ఏం అన్లే అక్కల పెళ్ళికి ల్యాండ్ అమ్మేస్తాం రా అంటే సరే అన్నాడు అంతే
లే గాని వాళ్ళకు వైఫ్ లచ్చినంక ఉంటది అప్పుడు అంటారు అంతా అమ్మేషినవ్ బిడ్డలకే పెట్
అవునవును అంటారు పెళ్ పెళ్ళయిన తర్వాత అంటాడు గావచ్చు ఇంగ మీకేం ల్యాండ్ లే ఉండెనా అంటే ఉండే మా అక్క పెళ్లికి అమ్మేషిండని చె
ఆ నువ్వంతా అమ్మేషిర్రు నీకేం ఉండనిత్తున్నరు వాళ్ళ వైఫ్ అంటది
హా అంటారు ముగ్గురికీ ఈక్వల్ మనిషికి ఒక ఎకరం వానికి కూడా ఉంటది ఇంగ మా వానికి రెండు ఉంటది రెండున్న ఉంటది వానికి ఒక్కనికే
ఊ
ఊ
అ
ఇత్త
అత్త వాళ్ళకి ఎంతుంది అక్క
మా అత్త వాళ్ళకి నాకు కూడా అంత ఐడియా లే ఒక్క పొలం ఒక్కటి తెలుసు మూడు ఎకరాలు ఉంటది ఇంక తోట ఉంది అవి ఎన్ని ఉన్నాయో నాకు కూడా తెల్వదంతా ఎప్పుడూ చూడలేదు పోలేదు వెయ్యేది లేదు కౌలుకిస్తారు అన్నీ
అ
ఇంకా ఓకే రా మరి
ఆఓ